అదే నాకు ఇది రాలేదు రా గేము చూడు కాాలండి రాాల
తుప్ప తుప్ప సేమ్ లేద అది వస్తుది చూడు ఆ చూడు సేమ్ ఇంటర్ఫేస్ కూడా అదే ఆ
ఆదు గదు ఇందాకటిది కూడా నాకు అట్లనే అదిగో ఆ ఆ ఇప్పుడు పెట్టు షాటింగ్లో ఏమో అల అనిపిస్తుంది ఉమ్ నువ్వంత సీరియస్ గ ఆ చేస్తా ఆ చేసు
అంత చేసే
ఆ ఇందాక వేరుగా వచ్చింది ఇప్పుడు వేరేగా వస్తుంది
ఉమ్ చెప్తేే
ఆ
చెప్పు చెప్పు ఎందుకు మన పక్కింటి అక్క ఎట్ట మాట్లాడింది తెలుసా ఇందాక కరెంట్ పోయినప్పుడు ఆ ఓ యమ్మా చిన్నగెట్టినాన
అమ్మాయి ఈ గే అంటే భయపడి మాట్లాడింది అనుకుంటున్నావా
భయపడడి కాదు ఇంట్లో వాళ్ళతోనే ఓయమ్మా చిన్నగానా
ఆ మీ ఓలోలతో గొడవ పడతాంది ఆల వాళ్ళ వాళ్ళక్క డబ్ ఇప్పుళ్ళు అత్తుంటల్ల
డబ్బులు
ఆహా వాళ్ళ అక్క వాళ్ళ ఆత్తుంటది కదా ఆ మీ డబ్బులు వాళ్ళ అక్కకి ఇక్ కుండ వాళ్ళకి ఆ కూతురు ఉంటది కదా వాళ్ళ కూతురికి ఇచ్చేస్ స్తుందంట బంగారుది దండ ఉంటుల్ల అది ఎత్తిచేసిందంట ఆ ఇప్పుడు కొడుక్కీ కొడుకు భార్య కదా పెట్టాల్సింది కొడుకు కు భార్య కి పెట్టకుండా అవి ఉంది డబ్బ అంటే ఉ ఉంది ఉంది ఉంది అని చెప్ ప్పి ఎత్తుక పోయి ఇచ్చేసిందంట అది మ బయటపడిందంట లాస్ట్ కి అందుకని అయమి నువ్వేట్టుంటావు నువ్వేట్టడతావు నువ్వేట్ట గమ్మున ఉంటావు అడిగేదిలీదా ఆమె ఎట్లా ఎత్తుకపోయి ఇస్తది మీరు అడగండి అది అది ఇదని మాట్లాడతా ఉన్నింది అందుకే అదే అ వాళ్ల నా ఆమెకి సిగ్గులేదా ఆమె ఎండీ అది ఇదని మాట్లాడుతున్నా
అ ఆ బయటికి ఆ వాయిస్తనే నేను బయటికి వచ్చా ఉమ్
అదే మాట్లాడతా ఉంది వాళ్ళక్క వాళ్ళ ఆయన వాళ్ళ అక్క వాళ్ళ ఆయనేమో ఆ నడవలేకపోతున్నాడంట ఈ యమ్మ ఏమో ఆ అడుగు అడుగు ఏం బావ నువ్వు అడగలేవు ఏం నువ్ అడగలేవా నువ్వు మాట్లాడలేవా అది ఇదని మాట్లాడతాను
ఆహా
ఎ నువ్ మాట్లాడకపోతే ఇట్టి నే మాట్లాడతాను చెప్పి
చాలా కష్టం అలా చేస్తే తప్పు కదా అట్లా ఎట్లా చేస్తరు
కానీ నిజంగా వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వన్స్ వాళ్ళు ఇంకా ఎట్ట పోయినా మనకి ఇది లేదు నేను నెక్స్ట్ నేను పోయినా కాని మా తమ్ముని చూడాలా వచ్చే భార్యని చూడాలా వాళ్ళెందో
ఏందో వాళ్ళ ప్రపంచం
సర్లే మన ఆడోళ్లు అంతే ఏం చేయలేం మనందరం అంతే ఆడోళ్ళ మెంటాలిటీయే మెంటాలిటీ
ఉమ్
ఏమో అదే అర్ధం కావట్లే చేస్తాడా లేదా అని తెలియట్లే అసల మాకు కూడా కృష్ణారెడ్డిని అడిగితే ఆయన అడిగి కనుకొని చెప్తా అన్నాడు కానీ మళ్ళీ చెప్పలా ఆయన ఎందుకు అన్నట్టు గమ్మన అయిపో అంటే ప్రిన్సిపల్ చెప్పలా
ఆ పాపం కృష్ణారెడ్డి కూడా బాలే కష్టపడుతున్నాడు పో
నువ్వు ఒప్పు కోవచ్చు అసలా
ఎవరైనా పని చేస్తున్నారా ఆయన తప్ప చె
ఆయందుగానేదా ఆయన్ అడిగేస్తే ఏం అందుకనే కదా ఆయన అడిగేదే ఏం ఆడళొచ్చి కూర్చోడానిక వచ్చినారు అ అమ్మలెక్కలు పెట్టుకోడానికా
ఆయనలానే ఉండాలి చెప్పాలంటే నిజం చెప్పాలంటే
ఏంది
అడగాలి నార్మల్గా ఆయనలో తప్పుగా మాట్లాడతారుని ఒక మాటే తప్ప పరువంతా ఆయన మెచ్చుకోవచ్చు ఆయన్ని చిన న్నగానా తెలివి ఉంటది ఆయనికి ఆయనకి ఎవడు డోకలి ఆయనకి చెప్పాలంటే
ఆయనకి గోల్డ్ మెడల్ కదా మే ఆయన పిహెచ్ డి చేసినాడు మే అప్ప ఏ దీనికే దేనికో చేసాడు అందుకనే ఆయనకి నాలెడ్జ్ ఏ మనకి ఎందెందో చెప్పాలనుకుంటాడు కానీ ఆయన ఏం చెప్పలే ఆయన చెప్పింది మనం అర్ధం చేసుకోలేక టైం అయిపో పోతాద్ధన్ని ఆయన చెప్పేది ఎంది ఎవరికి తెలుసా పెద్ద పెద్ద చదువులు చదువుతలా వాళ్ళకి చెప్పేటట్టు చెప్తాడు
ఆహా
బ ఎన్ని రత్త దత్త ఎత్తగాపోతాదు
ఎత్తుకెల్తాడా ఆ ప్రతిధి చెప్పేస్తాడు. ఆయనకు రాని దాంటు ఏది లేదు చెప్పాలంటే నిజం చెప్పాలంటే ప్రతిది
అదే అన్నీ చెప్తాడు
మేము అడిగితే ఆయని ఎందుకు మమలు కాలేదని అడుగుతాడు ఆ మీ కాలానికి వస్తాను పోండి నేను కాల్ చేసి కాలనికి వస్తాడుంట కాలనికి వచ్చి అవును అన్న ఏం చేస్తాడు చేద్దామని చెప్పి సరే అని ఆ
దానికి ఎంది అడు తన్నాడు గమ్మునుండేవాడు ఆ ఆ రోజు వాడు అన్ని దానికి వాడి దాన్ని పోయే ఫెయిల్ చేసేసారా పెట్టారు కదా నాకు పెద్ద బొక్క పెట్టారు కద పెద్ద ముక్క పె పెద్ద ముద్దా అది ఇది మాట్లాడుతును పంది ముఖం వోడు ఆయన సబ్జెక్ట్ ఎత్తేస్తున్నారు అని
మే ఆ నిజమే మాకు హెచ్ఎఫి టూ లో లాస్ట్ లో వచ్చాడు పర్సంటేజ్ అంతా కొట్ట చూడు లాస్ట్ ఎండింగ్ లో వచ్చాడు ఇంకా
కానీ ఆయన పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుది ఆ
ఇప్పుడు హెడ్ మా ఫస్ట్ ఇయర్ లో హెచ్ఐపి టూకె పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది ఎవరు ఆహా
పట్ నుంచి వదులి బొమ్మాలి వదల అన్నట్టు చెప్తున్నాడు
ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ధర్డ్ వస్తనే ఉన్నాడు వస్తనే ఉన్నాడు మమల్ని వదిలేసదమ్మ
నేను అదే అనుకున్నాను తెలుసా ఏమేమన కృష్ణారెడ్డి వదలనే వదలదు ఫస్ట్ ఎరి నుంచి వస్తున్నాడుని అనుకుంటున్నాం కానీ నాకు ఆయన వచ్చేది బెటర్ అనుకని మేము కామ్ అయిపోతాం ఫట్ ఇ నచ్చద పెటర్నుకు నమ్ అదిదాంద తెసింద చూడండి
ఆయనంటే మాకు కొత్తగా వచ్చాడు కదా మేము ఆ రోజు ఐస్ క్రీమ్ తింటాన్నా నేను తింటా ఉంటే ఏ పక్క లాబ్ కళ్తి తినేసి రా పో ఇడా ఎందుకు తింటనావ్ అ మేడం
ఉమ్
ఆ ఎంతా అను మా అవ్వ వస్తా ఉంటది మా అవ్వ
ప్రేమ ఎక్కువ పెరిగిపోయింది లే మీ అవును కి నీ మీద సీనియర్స్ రూమ్ లో ఉన్నారు మళ్ళ అది ఏం చేసేస్తుంది ఏమ చెంగ్ నటుంది
అదే కాద అర్ధం కల అన్న
సీనియర్స్ రూమ్ లో ఉన్నారు మా పిల్లకాయలు అ ఏమేమన్నా చేసేస్తద్దామని వచ్చి చెక్ చేసి పోతున్నట్టుంది
అంత లేదమ్మో ఆ అంత లేదు అంతలేడు అమ్మ ఆడ
అ లేపోతే చూడవి ఆస అందరు అడిగి పంపించినప్పుడు నా అది వదిలేచ్చు కదా ఎవన్నా నా ఉరికే కదా నేను అడిది ఊకే కాదు అమ్ ఓదమ్మా అవు నమ్మక ఇంకేంద డైరెక్ట్గా వచ్చి అడిగయల అడిగి ఎలా నకు దలి కదా ఆమె రూమ్ లో వుంటాడా చిట్టి ఆయనీ క్యాంటీన్ ఆంటీ ఫోన్ తో మాట్లాడుతూందంది
ఎప్పుడు ఎప్పుడు హేయ్ ఆయ్మ్మ కుంది. ఆ
చేయట్లేదే
అర్ర్రేరే ఇందాకా మాట్లాడత్
మాట్లాడు పనిజేయలేదంట మరేమో తెలిదు గాని ఓ దాని గురించి మాట్లాడుత్నే మళ్ళీ డెలీట్ చెయ్యవాక మరీ నాకు తెలిలీదు మీరేవరనేది చెక్ చేస్తే ఎవరైనా చెక్ చేస్తే చూపించ అనిపించాల్గదా అందుకని డిలీట్ చేయొద్దు అని చెప్ప్అనింది.
తాంటినండి ఆ
అండి ఇది చెప్పు అనింది.
మ్మ్ హూ
హు
నేను టీ కెళ్ళినప్పుడు మాట్లాడతానింది.
ఉమ్మ్ మాట్లాడతదమ్మా మాట్లాడింది. నేనున్నప్పుడే మాట్లాడింది.
నీతో మాట్లాడిందా
నాతో కాదు ఆడ క్యాంటిన్ ఆంటీతో వా క్యాంటీన్ ఆంటీ ఫోన్తో
మ్మ్
మ్ వస్తిరా